హలో
హలో హాయ్ రా ఏం చేస్తున్నావ్.
ఏం చేయలే ఏం నిద్ర రాలే ఏం లే నైట్ షిఫ్ట్.
అయ్యో ఎందుకు మ్యాచ్ చూసుకుంటున్నావ ఏంది.
లేదు నైట్ షిఫ్ట్ ఎఫెక్ట్.
అయ్యా
నీకు నువ్వేం నిద్ర పోకుండా
నేను మ్యాచ్ చూసిన తర్వాత ఇంకా నిద్ నిద్ర రాలేదు.
ఉమ్ రాసివుయానా
ఆర్ సి బి అనేం కాదు నాకు ఆర్ సి బి అంతేమి ఇష్టమేము అనిపియదు కానీ ఇవాళ ఫైనల్స్ కదా ఐపిఎల్ కొంచెం
ఉమ్
ఇంకా ఎగ్జైట్మెంట్ కి చూసినా కానీ అంతేం ఎగ్జైట్ ఏం లేదు ఫైనల్ అన్నట్టు.
చూస్తా ముందు చూసే దాన్ని. ఇప్పుడు ఏం చూడాలే నేను ఇంట్రెస్ట్ లేదు. నాకు చూసేదానికి.
అయ్యో
ఏం చేయాలి నిద్రపోయిన నేను కాసేపు.
ఉమ్మ్ నిద్రచ్చి ఉమ్
ఇక్కడ వీధిలో బండ్లు సౌండ్లు చేసి క్రాకర్స్ పెళ్లుస్తా. లేసి చూసున నేను.
అయ్యో మ్యాచ్ కదా ఇక్కడే కాబట్టి.
ఆ
మాకు కూడా థౌజండ్ టెన్ థౌసండ్ వాళ అవన్నీ తెలిసారు కానీ పోలీసులు అవన్నీ చేయొద్దు అని చెప్పారు
అవును తరు తాన్నారురి పోలీసులు అప్పుడే
ఆా
మార్తలిల వారిలు కొన్న తరుముతనారు కొడతనారు బయట బాల్కనీ ఉందింది పక్కన రూమ్ లో అడిగిపోయినా చూద్దాము అని బయట బాల్కని ఉంది ఆ బాల్కని ల్ హలో మీ
ఆ విను పడుతుంది
తి లేదా
ఆ ఇప్పుడు వినాడుతుంది
ఆ బయట మా పక్కన రూమ్ లో బాల్కనీ ఉంది ఆ బాల్క కనీ దగ్గిరికి వెళ్లి చూద్దాము ఎట్ల న చేస్తున్నారు అని చూస్తే అడి ్రకప్పుడు చ గమ్మున వచ్చి చూసేసిన్నారు
హ
ఇంతకు ముందు కూడా అంతే బ ఎవరో ఆఫీస్ నుండొచ్చు ము నేను మా రూమ్ లో అమ్మాయిలు వచ్చినామా లేదా వాళ్ళ కింద గలాడ్బడతానిన్నారు కపల్స్ మేక ఎం చేసినము పో అది ఎక్సైట్మెంట్ కందా గడవలు అయితే పక్క రూమ్ లకు వా వచ్చి ఇన్నే బాల్కనీలో చూసినాం తొంగి వాళ్ళు పూషన్నారు జూడు గమ్మున వచ్చేసినాము
అయినా మరి వాళ్ళు గొడవడుతుంటే మీరెందుకు చూస్ సరూ
కొట్లాడుకుంటున్నారు ఎట్ల కొట్లాడి గట్టి గట్టిగా అరుస్తన్నారు
అయ్యో
ఆ ఇంగ గట్టి గట్టిగా అరిసి ఇంగ చూడాలి అనిపిదా
అంతేలే
ఎంత మంది ఐదారు మంది పోయినాం చూసేదానికి మళ్ళ గమ్మున రిటర్న్ వచ్చేసినాం తిన్నా నువ్వు తిన్నావా
ఆ తిన్నా ఏం తిన్నా
మేమ దోసేలు మా పేజీ దోశలు ఈవినింగ్ దిన్నం ఆ ఆ నేనే తెచ్చిండేది దోసేలు పోసుకొని
ఆహా
ఏంది ఆంటీ అయితే కొంచమే ఏసింది పిండి తెలుసా నా
ఆ అట్లా మరి ఫీజ్ తీసుకున్నప్పుడు ఇయ్యాలి కదా పోసుకుంటారు కదా మంచిగా
మ్మ్ కోసి ఇవదు అట్లానే పిండి కూడా ఇవ్వల
మ్మ్
ఉన్నదానింతోనే సర్దుకొనేసిన అయినా కూడా సరిపోయింది
హ్మ్ హు
మ్మ్ తక్కువ ఏమో ఆయమ్మ మా ఆయమ్మ ముందే కొంచెం బిహేవ్ చేస్తాది వేసినాలే పా వేరే పాప వచ్చి ఫీజ్ తక్కువ కట్టిందంట ఎందుకమ్మ తక్కువ కట్టినావ్ అని అంటే లాస్ట్ మంత్ నువ్ సరిగ్గా తినలేదు అని చెప్పింది
అట్ల కూడా ఉంటదంటనా
అట్లయితే మనం రోజు తినము
రోజు కట్టకుండా ఉండొచ్చు అట్లయితే
ఆ మనమే క్లీన్ చేసుకుంటన్నాం రూమ్ లో దానికి ఎంత మేం డబ్బులు ఈము అనన్ టే అప్పుడు ఎట్లుంటది
ఆ బాగుండదు అట్లో ఏ వద్దులేగాని వీళ్ళు కూడా కరెక్ట్ పెట్టాలే
ఆ ఆహా అప్పుడు ఆంటీ వాళ్ళు బిట్ కిన్నది కాదంట అప్పుడు వాళ్ళ కుడుకుది పెళ్ళై అని చెప్పి బయటికి పోయిన్నారు చూడు
ఆ
ఎ పోయినారు కదా అప్పుడు చేసిన్నారు మా రూమ్ లో వాళ్ళు
ఉమ్ చాలా బాగా చేసారని చెప్పాను అన్నయ్ మీ ఫ్రెండ్ కూడా ఉంది కదా ఉమ్
అది తినలేదంట ఇప్పుడు నాతో అనింది ఆబప ఆ అమ్మాయి ఒక అమ్మాయి
అయ్యో అది తినలేదని చెప్పి కట్ చేసిందిని చెప్పందింటనా హమ్
పప్పు రోజు పప్పు తింటాన్నా అని చెప్పింది చేయింది ఒక ఒకయ ఒక రోజు పప్పు అంతే
హమ్ బానే వేసింది అదా ఒక రోజు ఒక రోజు తెచ్చి వచ్చింది ఒక అమ్మాయి మాకు తిన్నా నేను బాగుంది అయితే ఎందుకు అట్లా అన్నది
ఏమో మళ్ళా అడిగింది ఒక రోజు నన్నీ ఏమడిగిందంటే అంకుల్ వచ్చినా కూడా మీరే చేస్తారా అని అడిగింది నేనడిగిన ఏం నీకు నచ్చలేదా అని అడిగిన అట్లాని కాదూ అంకుల్ వస్తారు కదా వాళ్ళే కదా ఇంక చేస్తారు అన్ని అంది ఆ ఏం వాళ్ళకి క్యారీలు అవన్నీ నేను ఇప్పుడు క్యారీ చేసుకొని పోతా అంటి మీరు లేనప్పుడు
ఆమ్
క్యారీ చేసుకుంటా అంటే అప్పుడు ఆపిల్ల వస్తుంది అదే టైంకి వచ్చి నాకు కూడా చేయవా అంటుంది ఆ ఆ
అహమ్ అట్ల మరి అట్ల చెప్పి మళ్ళీ అట్ల ఎందుకు చేసిందంట తీసుకువోయి కూడా
మ రూమ్ లో అమ్మాయి కూడా అంతే ఆపాప తినలేదని, చెప్పి బొరుగులు ఉప్మా చేేసి ఇచ్చిందంట.
హు
ఎవరున్నారు అట్లా చేసి పెట్టేటోళ్ళు
హ్మ్ చేసి పెట్టినందుకు మాట బాగానే అన్నది కదా
ఉ
హ్మ్
నేను పోతా కదా ఇప్పుడు రూమ్ ఖాళీ చేసి వేరే దానికి పోతావదా ఇంగొరు పోతా కదా ఆడే ఉండేది వాళ్ళ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఎబ్బుడు అడే ఉంటా అదంట
ఆహా
బ మా ప్రెండ్స్ చెప్పినారు ఆ అమ్మాయ్ ఈడుంది
అవునా హు హు
ఎబ్బుడు ఆడే ఉంటది అంట. వీకెండ్ వస్తే ఆడే ఉంటది.
హ్మ్ హు
అ ఊ
ఏందో లే ఆ అమ్మాయి అట్లా వేసిడు కరెక్ట్ కాదు కదా
ఆ అదే అందరికి బాగుంది ఆ పిల్లకు వొగతేే బాగల
ఆ అట్ల
ఉ అందరు అందరు బాగా తిన్నారు
హ్మ్
ఆ అమ్మకి ఒగరవ్వ కారం వైతే ఎంగ అయిపోయా అమ్మకు
ఆ కారం పడదేమో
పడింద్ అట్లా లోప్పుడు చెప్పల్ కారంమి ఒకవేళ అని చెప్పేసి
హ్మ్
ఇంకా మీకు ట్రైనింగ్ అయిపోయింద
ఆ ట్రైనింగ్ అయిపోయింది అంటే మామూలు ట్రైనింగ్ మండే నుంచి క్లయింట్ ట్రైనింగ్
నైట్ ట్రైనింగ్ ఉంద
ఆ అంటే ఇప్పుడు వీళ్ళే ఎంప్లాయీస్ చెప్తారంట తర్వాత మేబి ఆ క్లయింట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చెప్తారేమో మా ప్రాజె మా ప్రాజెక్ట్ కి చెప్తారంట ముందు ఉన్నారంట వాళ్లు చెప్తారంట
హమ్ హమ్ అయితే ఫ్లోర్ కెమెరియింగ్
ఆ ఫస్ట్ ఫ్లోర్ కంట అ థర్డ్ ఫ్లోర్ లో ప్లేస్ లేదన్నా అన్నట్టుగ అన్నా అన్న మా ప్రజెక్ట్ తర్టీన్ మెంబెర్స్ మిగతా సెవెన్ మెంబర్స్ ఉన్న వాళ్ళనేమో ఆ ఫ్లోర్ పంపిస్తారంట
మ్మ్ హ్మ్ మాగ్గుడ మారింది ఇబుడు
ఎక్కడ మీరు
అంటే ప్రాజెక్ట్ మాత్రమే మారింది
ఆహా మీరుూమ్మమ్మాయి నువ్వు ఇద్దరు ఒకటే కాదేనా హలో
మళ్ళా అమ్మాయిని చేంజ్ చేసినారు హలో
హలో
ఆ అదే మేమి రు ఫస్ట్ వునిన్నాము మళ్ళా అమ్మాయికి చేంజ్ చేసనరు ఇప్పుడు మళ్ళా నన్ను కూడా చేంజ్ చేస్తున్నారు
ఆహా ఇద్దరు మళ్ళీ సేమ్ ఆ
ఆ మళ్ళ సేమే చూడాల ఈ రోజు మండే ఇంక ఈ రోజు చూడాల చేంజ్ చేస్త
చేంజ్ చేస్తాంని చెప్పా చెప్పిండా
ఆ
ఆహా మీకు కాల్స్ ఉంటాయా ఎక్కువ కాల్స్ ఏం ఉండవ
కాల్స్ ప్రస్తుతానికైతే ఏం లేదు
ఆహా
బ
కాల్స్ ఇచ్చినా కానీ వాళ్ళు అంటే ఇట్లా ఫార్మట్ అయ్య చెప్ తరు కదా
ఆ చెప్తరు అంటే కాల్స్ దా కాల్స్ మాట్లాడ అపుడా
అంటే ఇది ఇది ప్రొవైడర్ అని చెప్పి చెప్తారు కదా అంటున్నా
ఆ చెప్తారు అంటే మనకి ముందు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీపీరియన్స్ ఉంది కదా దాన్ని బట్టికా ఇీలాకి తెలుసులే అని చెప్పి చెప్పరనుకుంటా
నార్మల్గా ఒట్టిగానే ఇట్లా చెప్తారు తర్వాత చెప్తారు నేను ఇట్లనే చెప్తారాాలేదా అని
హు చెప్పదం చెప్ప తారు కొంచెం
హ
హెల్ప్ చేస్తారులే
అదే వాళ్ళు అన్నారు నిన్న వచ్చి కదా మాకు అంటే క్లయింట్ తొందరగా తీసుకోండి అంటుండు మేము హెల్ప్ చేస్తాంలే మే మిమ్మల్ని ఫ్లోర్ క తీసుకెళ్ళిన కాగానీ మీరు ఫస్ట్ ఫస్ట్ మైనర్ మిస్టేక్స్ చేసిన మే హెల్ప్ చేస్తాం మీరు దానికోసం మే వర్రీ కాకండి ఫస్ట్ ఫస్ట్ ఈ మా ఇన్ని టార్గెట్స్ అన్ని టార్గెట్స్ అనిమి పెట్టాము మీకు అని చెప్పిండు
ఆఓ
నన్నే ఆ